వినిపిస్తుందా
ఆ చెప్పండి వినిపిస్తుంది
హమ్ అయితే ఇగ అమ్మాయి ఇట్ల డోర్ కొట్టేసరికి వాళ్ళు ఆ తీయలేదట ఇట్ల ప పక్కలా ఆడుకుంటున్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అని ఉన్నారట ఎవరు మా నాన్న వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకు అన్నట్టు వాళ్ళు కూడా అనుకొని మళ్ళీ పడుకున్నారట వెళ్ళి వాళ్ళ నాన్నక అప్పటికి నిద్ర వాడుతారు తేలిదట అయిన ఇక ఎందుకు లే ఉదయమనే అడుగుదాం అని అనుకున్నార ఇ ఏం చేసిందట లేచీ వాళ్ళు ఎప్పుడు డోర్ తీచే ఉంచుతారట ఎప్పుడు లేని డోర్ పెట్ తండట ఇంటి ముంగంటడు అంటే వాళ్ళ అది ఇది వాళ్ళ రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఒక బెడ్ ఒక బెడ్ బ రూమ్ ఏమో పెట్టి ఇంకో బెడ్రూమ్ ద ఏమో తీసే వుస్తరట వీళ్ళు ఉండేది ఎప్పుడు తీసే వస్తరట గాలి రావాలని ఆయన ఈయన లేవ మ ఇట్ల డోర్ పెట్టిండు అట డోర్ బెట్టి టి ముఖంగా బ్రష్ చేసుకున్నాడట బ్రష్ చేసుకొని ముఖం కడుక్కున్నాడట అమ్మాయి టిఫిన్ తెత్తానికి పోతున్నాడు నట విళ్ళు బండి వేసుకొని పోతుండట ఇక న అడుగుదామని అనుకుంటూనే ఉన్నదట వాళ్ళ అమ్మ ఏమ ఇంకా లైట్ వే వాయ్ ఉంది కదా అన్నట్టు అడుదామని అనుకుంటూనే ఉన్నా ఆయన కూడా ఆ ఏం అంటే ఇట్లా ఆ అడుగుతానికి కూడా ఏడో టైం ఇచ్చిండు పోతూనే ఉన్నాడు ముందు నుండి అయితే ఇక వీళ్ళు పోయే లోప్ ళ పోయి చూడంగానే ఏమైంది అమ్మాయి మొత్తం రక్ బెడ్డు మీద లేదట బెడ్ మీద లేకపోయేసరికి కిందేమన్నా పడ్డదేమన్నా నిద్రోలో అనుకొని పోయి కింద చూస్తే మొత్తం రక్తం మడుగుల పడి ఉన్నదట అమ్మాయి ఇ వాళ్ళ అమ్మ ఆ అంటే కొనా సో ఒక గంట ముందు తీసుకుపోయినా బతికిచ్చట డాక్టర్ లు
అయ్యో హ్మ
అయితే కొస ఊపిరి ఉండదట కొన ఊపిరి ఉండద అని ఈయనను పట్టుకుందాం అన్న ఆలోచన రాలేదట వాళ్ళకి పిల్లకి ఏమైందో పిల్లకి ఏమైందో అని తీసుకొని పోయి ఇల్ళట హాస్పిటల్ తీసుకుపోయేసరికి అమ్మాయి బతకదు జన్ పోయింది ఒక గంట ముందు తీసుకొచ్చినా క ఉఊపరన్న బతుకిద్ధి ఏమో మ్న్నారాట ఇక మనేసార్ ఇగా వాళ్ళ అమ్మ చూడాలి ఎంత ఏడు స్తోంది అసలు అంత ఘోరం అంటే ఘోరం అది ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా అండి ఇట్లనే ఉన్నప్పుడు కూడా ఏం చేస్త కూలేకి పోయింది వాళ బాధ కదా
బాధ అయితది చెట్ల్లో ఉన్నప్పుడే కాపాడుకాలేకపోయినామ్ మని
ఆ ఆకర్కి వచ్చి డోర్ వాళ్ళకు కొట్టినయి పో అదయిపో ఇదయిపో అనే వాళ్ళకు ఎంత బాధ ఉంటదండి కనీసం ఇష్టం లేకుంటే ఇష్టం లేదని వెళ్లి పెట్టి పోవాలి కానీంక అట్లా చంపడం ఎంత వరకు కరెక్ట్ ఆ అమ్మాయి ఏం అన్న ఏం మడిపడ్డదా పడలేదు కదా నువ్వే ప్రేమిస్తాన్నావు అని అమ్మాయి మాట పడ్డావు నువ్వే ఇష్టమని అన్నావు నువ్వే చేసుకున్నావవు వచ్చి ేర నా అమ్మైన సాధీనావా సాధలేదు వాళ్ళం మా అమ్మోల్లే తెచ్చి పెట్టేదట ఆయనకు బట్టల కాంచలు అన్నీ వాయల్లో కొనిచ్చలట తెలు ఆయనకు
ఉహూ
ఇంగా అత్తగారి ఇంటికి గనక ఆ అత్తగారి ఇంటికి గనక కొత్త కోడలు వస్తే ఎట్లా పెడతారు అన్నీ
సే
అట్లా అన్ని పెట్టిల్లట అన్ని చేసిల్లట అం ఆయనకి ఒక్ ఆయన ఏదో దాంట్లో జాబ్ చె త్డ ఆయన ఒక్క నెల జీతం కూడా వాళ్ళకి తెలివదట అంటే చే తన మూడు నెలలకు ఒకసారి పడతాయి అన్నాడట ఇంకా పడలేదు అన్నాడట ఇగ మన యూట్యూబ్ చేయను మనకు ఇద్దరు ఖర్చులకు పైసలు కావాలన్నాడట ఇంగ ఇలా ఆమె యూట్యూబ్ చానల్ చేసి ిందట అట్లా చేసే సరికి వాళ్ళిద్దరికి వాళ్లిదరితో ఆయనే ఇంకా ఆమె వెండి చైను వెండి బ్రాస్లెట్ కొన్నదట యూట్యూబ్ మీద వచ్చిన ఫస్ట్ పైసల్ తోటి ఆయన పుట్టినరోజు జరుపుకోలేదంటా పుట్టినరోజులు చేసింది అన్ని చేసి చిన్న ఎంత ముద్దుగున్నదా చిన్న పిల్ల పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడే పడ్డాయట ఈయనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అట్లాంటిది ఆ పిల్లను ఘోరం కదా చిన్నోడిని నాకైతే మూడ్ నాలుగు రోజులు నిద్ర పట్టలేదు అది ఊక ఆమె చూసుడే ఎందుకంటే ఎంత మంచికున్న అమ్మాయి చూడ్డానికి కూడా
ఉమ్
హలో
ఇంత చిన్న పిల్ల అండి ఇంకా అసలు ఇంకా జీవితం అంటే ఏంటో కూడా చూడలేదు
ఆ పది పద్దెనిమి సంవత్సరాలు అప్పుడే పడ్డయటా ఓ పెళ్ళయిన ఆ నెలలోనే పడ్డాయట పద్దెనిమిది సంవత్సరాలు చాలు ఊ అట్లాంటి చిన్న పిల్లను అట్లా ఎందుకు చంపాల వాడు మళ్ళా చూడండి పోయిపోయి అలాంటి మోస పడుత ఇ అందరు అమ్మయిలేన ఎవరైన కూడ అలాంటోలనే నమ్ముతరు మంచిగున్న వాళ్ళని ఎవ్వరు నమ్మరు మళ్ళీ ఎంత మంచిగ ఉన్నావ అని ఎవరి నమ్మి వాళ్ళకి మాయమాటలు చెప్పరాదు కద
అవును
ఒక మాట చెప్ తరు ఒకే అంటే చేస్త కుంటరు లేకుంటే లేదు మరి ఇంత మాయమహల్ జెయ్యరు కద
వాళ్ళకిల అలవాటు ఉండేది కాబట్టి వాళ్ళకి ఎవరు పడరు మంచివాళ్ళకి
హమ్ అసలు నేనైతే నా అమ్మాయి నాలుగు రోజుల దాకానే నిద్ర పోలేదండి ఆ అమ్మాయి గురించి తెలిసి అట్లా ఎవరికైనా ఎలా అనిపిస్తు జెప్పండి ఈ రోజుగార్ల పెళ్లిలా అసలు ప్రేమపెళ్లి లాంటి పేరెంట్స్ అందరు ఇలానే భయపడుతుంది అవునండి ఎవరు సక్క ఉంటుది ప్రేమ పెళ్లిస్త కున్న వాళ్ ఎవ్వరు చక్కవ ఉంటారు చేసుకున్న కర్మానికి ఉండాలనే ఉ దప్పా ఎవ్వరు సక్కకొంట అర ఎవరో ఒక్కరు వందలో ఒ ఒకరు చూసుకుంటుళు మంచిగ
హమ్ ఇడ వందలో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు అంతే
హమ్ ఎవరు చక్కగ చూసుకుంటుళ్లేరు ఎవరు చక్కగా చూసుకుంట లేరు
పెళ్ళికి ముందే అండి అన్ని పెళ్లి తర్వాత ఏమి ఉండవ్ అసలు
మ్మ్ పెళ్ళి ఇ ముందు అట్లా చూసుకుంటాం ఇట్ట చూసుకుంటాం ఇజే ఆ వినిపిస్తుది అండి మీ వినిపిస్తలేదా హాలో
వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి
ఆ పెళ్లికి ముందు ఆలోచిస్ కుంటాం ఇలా చుస్ కుంటం మేం మా మీ అమ్మానాన్నలే ఇట్లా చూసుకుంటం మిమ్మల్ని కష్టపెట్టం అది ఇది అని అంటరు పెళ్లి ఐనంక ఎమైనా కావాలి అని అంటే అడుక్కో పో మీ అమ్మఒళ్లను కొనుకోపొనా దాంట్లేకి పాన్ ఏంటది ప్రేమ పెళ్ళి అంటే అన్ని ఇట్లనే గొడవలు అయిథాయ్ ముందు ఒక ఒక మాట చెప్తరు వెనుకల ఒక మాట చెప్తరు అన్ని కట్నం వద్ద అంటరు నాకు మీరే కావాలంట అంటరు తర్వాతకి నువ్వు తేలేదని గొడవలు పెట్టుకుంటరు
పెళ్లి అయిన తర్వాతకి గొడవ చేతరు ఎం చెయ్యను నేను ఘట్న తెలియ
అసని ఈ రోజల లో పెళ్లి అన్న భయమే అనిపిస్తాన్డి అందరి
ఆ ఇప్పుడు పె మాందర పెద్ద పెద్దోళ్ళు చూసి చేసినా కూడా చంపుతర న్నారంండి
హ్మ్
ఇట్లాంటి ప్రేమిించి ప్రేమిస్తున్నతో కలిపి చంపుతున్నారు ఫిల్లి చేసుకున్నావాండి ప్రేమి చూడకోగలి నిరిద్ర మనిషి
ఆ అట్లా చేస్తులుు ఇది బాలేకున్నది పెళ్ళలి చేసుకున్నడి ప్రేమించిన వాతడు కనిపిం ప్రేమించ నోడు బాగా అని వాడిని కలిసి చంపేస్త ధన్వా
అదే మీ పెళ్లిి చేసుకోవడంకంటే బాప మీనుకోట్లేదు అనిపిస్తుంది
అలు పెళ్ళి చేసుకున్న వాళ్ళతో భయం పెళ్ళి చేసుకోవాలన్నా భయం ఒక స ఇది జబర్దస్తున్న లేకుంటే దాంట్లే ఆయన ఉంటాడు చూడండి యాదవరాజు ఆ కుతిీట్ దషిండ ఆ అయితే ఒక స్కిట్ తీసి నిన్న ఏంటిదంటే ఆ ఇట్లా పెళ్లి తీసుకున్నోళ్లు, ప్రేమించినోళ్లు ఇద్దరు కలిసి ప్రేమి
హ్మ్మ్ హలో మీ వాయిస్ వినిపియట్లేదండి హలో
హలో వినిపిస్తలేదా అండి
ఆ ఇప్పుడు ఇప్పు ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి
ప్రేమిత్తే నిన్ను పెళ్ళికొచ్చినామి ఇద్దరం కలిసి వాళ్ల భర్తని చంపేద్దామని చూ వొత్తరు
హ్మ్
అట్లా స్క్రిప్ట్లా పెడతా ఉంటది తెస్తా ఆగు అయితే ఈయాల అత్తింటిల నేను ఎవర్తో ను నాకు పెళ్లొద్దు, ఏమొద్దు అంతెత్తుండు పొరగాళ్లిద్దరికీ పెళ్లి చేస్తే మస్తు నవ్వొస్తది వాని స్కిట్ చూస్తే
ఆ అసలు నిజాలేంటంటే నిజాలే తీత్తున్నారు వాళ్ళు
హ్మ్మ్ మీరు జబర్దస్త్ కిట్లు చూస్తారా అండి
అప్పుడు చూసేదండి తర్వాత చూడలేదు
అలా చెప్తాడు అతను అని ఈ రోజులలో పెళ్ళిళ్ళైన అట్టనే ఉన్నాయి బాగలేదు ఇంకా అండి ఏం చేసు మరి మీరు హలో
సరే సరే అండి నే మళ్ళీ చేస్తా ఉ
ఉ ఇంగ ఏం చేస్తులుు అంటున్నా
ఉ పిలుస్తున్నారు తినడానికంట నేన్ మళ్ళీ చేస్తా
అవునా ఇంకోక నిం శాం ఉంటే ఇపోద్ది కదండీ
సరే సరే అండి ఉంట అదే ఉందాంలేండి ఇంక వన్ మినిట్ కదా చెప్పండి బాబు గూడ ఏడుస్తున్నాడుగా
ఆ ఆయనకు బొమ్మలు పెట్టాళ్లంట అండి సెల్లులా ఐ ఐ అంటే ఆవు అని అర్థం ఆ అం బాగా అలవాటు అయిందిఆండీ ఫోన్ చూడకుండ ఉంటే ఇంకా ఏ బాధ ఉండదు
హామ్
ఫోన్ ఆయనకి ఇస్తే ఇబ్బుడు సైలెంట్ గా కూర్చుంటాడు నేన్ ఫోన్ మా మాట్లాడుతున్నాననే ఆయన బాధ
హుహు
హు బాగా అలవాటు అయ్యిదండి ఫోన్ మాట్లాడం అంటే ఫోన్ చూడం ఆయనకు బాగా అలవాటయింది అట్లా ఫోన్ ఇవ్వమని ఏడుస్తన్నాడు
హ
హ పిల్లలకు ఫోన్ ఇయ్య ఎంత ఇయద్ అనుకున్నా ఇస్తనే ఉంటామండీ ఉ ఓ సరే అండి మరి.
ఉమ్ సరే సరే అండి
ఉం